అ
హ్మ్ చెప్రా
ఏం చేస్తార్ అక్క
ఈ కూర సల్ల గున్న కూరతోనే లొల్లిలు అయితన్నయ్ మాకు
హు హూ కూరతోని లొల్లిలు అయితనాయ
ఆ పెద్దమ్మ ఆలిగిపోయింది
ఆ మేటు పోయింది అలిగి
మీ అన్నయ్ అలిగింది అని చెప్పిన కదా
ఆ
డాడీకి ఫోన్ చేసి నేనే వండుతన్న కూర వేరే కూర వండుతాన్న రమ్మని చెప్పు అని అంటే నేను చెప్పాను అన్నది చెప్పాను అంటే అయితే తింటవా డాడి కడుపు నిండద్ద అన్న అన్నందుకు అలిగిపోయింది అరుములోకు
మంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గర ఉండ పోయి అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పడచ్చు
అంత సీన్ లేదు వీళ్ళ అమ్మమ్మ అని పట్టించుకొని కూడా పట్టించుకోరు బాగా పోగర్లు విళ్ళకు పోరు పొగర్లు
ఆహా అంటే దగ్గర ఉంటే పోతారు కదా ఊకే అమ్మమ్మ వాళ్ళ ఇంటిక కానే ఉంటారు కదా కొందరు
ఉ టేరందిలు ఉండరు నేను పోతే నా ఎనక కోసే కూస్ తింట్రు బతిమి లాడుతే
ఆ కొంచేపు పూసోని మళ్ళీ ఇంక నువ్వు వచ్చినప్పుడు మళ్ళ వతారా అంతేనా ఆ
ఇక
మరి మళ్ళీ ఏం వంట చేస్తన్నావ్ అక్క
ఏం చేతలేను ఇగ ఏ అందరు అలిగిపోంటే నేను కూడా అలిగిపో అన్న
అందరు ఇండ్లలో అందరు అలిగి పడుకొంటారా
నాకేందిఇగ ఎవరి కడుపులో ఎండుతన్నాయ్ అని సప్పుడు కుకున్నా ఇగ
అంతేనా దోశ దోశ ఎప్పుడు చేస్తున్నావ్ మరి
దోశ పొద్దున ఏసినా కొంచెం ఉంది పిండి ఉంటే నిన్నడిది
ఆహా పొద్దున్నే ఏసినావ్ అయిపేంది
అయిపేంది పిండి లేదు
అయ్యా
మల్లా పిండి ఉన్నదా అని అడిగితే ఇగ పిండి ఎక్కడ ఉన్నది
ఈ దొండకాయ కూరంటే ఇష్టం లేనోళ్లు ఎక్కువ మంది ఉంటారు గావొచ్చు నాకి దెలిసి ఇష్టం ఉన్నోళ్లకంటే
ఇంకేమున్నాయ్
ఇంగేం కూరగాయల్లేవ్ రోజు రెండు మూడు గంటల వరకు వుండు రెండు మూడు గంటలే కాద సాయంత్రం మే వండాలి ఇగా
వండినా వండినా తినరింగ
వండినా ఇప్పుడు తినరంటవా ఏ టైమ్ ఎక్కువ అయితలేదు గదా అక్క
మ్
మాహా అంటే ఒక టెన్ ఒకటి నలభై ఒకటే అయితాంది
మరి ఏదో ఒకటి అండు నాకు అది వద్దు అని అన్ లేదు ఇక డైరెక్టూ మాడ్సుకొని ఉండుడే
అయ్యా
ఇగ నా కొడుకు పోయి దుకాణంలో కొనకొచ్చుకున్నాడు రెండు బింగోలు ఒకటి జ్యూస్ కొనుకొచ్చుకున్నాడు అయిపేన్న
మరొక ఆమ్లెట్ ఏసుకోనైన అట్లా తినక పైరు
నిన్ని నన్నే ఏయమంటే నేను ఎయ్యనా గాని
ఆ అదే
ఇట్లా ఉండదు ఇగ నేన్ జెప్తలేనా
మ్
ఇప్పుడు అసలు మాడేది ఎవరికి మీ ఇద్దరికే కదా
ఊమ్
ఇప్పుడు అయిన ఇప్పుడు అసలు మాడేది మీ ఇద్దర్ కే గదా ఇప్పుడు అన్నయ్య అంటే బయట దింటాడు ఆ ఆయనంటే ఏదో ఒకటి కొనుక్కొని ఆయనే దింటడు చి బింగో కొనుక్కున్నాడ అయినట్లే
కడుపు నిండుతాదా రా కోసేపటికి
అవి ఎన్నుంటాయి అక్క అండ్లౌ ఐదో ఆరో వత్తాయి గంతే
ఏడా సరిపోతాయ్ రా
సరిపోదు మళ్ల అన్నమే దినాలె ఆహా ఒక ఆమ్లెట్ వేసుకొని అదే కర్రి ఏసుకొని అట్లా అడ్జస్ట్ అయ్ నే దిన్నా ఇప్
ఇంగ మళ్ళా నేనే జూడలేక మొతు కోల్ల మొత్తుకుంటే ఎయ్ పో అంటాడిగ
అయ్యా ఆ ఇంగ అట్లుంటది అన్నట్టు
ఇగ సాయంత్రం అంటే ఇగ సాయంత్రం దాకా ఉన్నమంటే ఉంటారా ఇగ సాయంత్రం ఉండాలేరు వచ్చేస్తా లే ఎండాకాలం టైం
పెరుగు పెరుగు ప్యాకెట్ దెచ్చుకోమని జెప్పి ఇంగ బదిరేసుకొని తినమంట ఇగ చిన్నోన్ని
ఇగ మీ అన్నయ్య ఎట్లాగు రాడు
మీకు షాప్ కూడా దగ్గరనే ఉన్నది మీకు పోవచ్చు ఇచ్చుకోవచ్చు ఇంకేంది
పక్కకే వచ్చింది కదరా
ఎక్కడికక్క
పక్కకే వచ్చింది ఇంకాయింత దగ్గరకి వచ్చింది
ఆ అదే మీకు దగ్గరనే ఉన్నాయ్ షాపు
అప్పుడు ఇంకా కొంచం దూరం ఉండే ఇప్పుడు ఇంకా దగ్గరకి వచ్చిందంటను వాళ్ళు ఇల్లులిప్పి పక్క దాంట్లోకి వచ్చిరు
ఆహా ఇటు సైడ్కా
ఉ
ఎందుకు అంటే ఇల్లు అంటే వేరే ఇల్లు కట్టుకుంటాలా అక్క
లేపి అన్నదమ్ములు పంచుకున్నారు పంచుకొని పెద్దోళ్ళకి ఇల్లు వచ్చింది కడతార్రు
ఇదేనా మనా
ంద ఇందిరమ్మ ఇళ్లా ఇంకా షార్ట్ చెయ్యలేగాని ముగ్గు బోషిరు
ముగ్గు బోషిరా
ఉ
మరి మీది ఎప్పుడు స్టార్ట్ జేస్తారక్క
దర్వాజలకి ఇచ్చి వచ్చిండట
ఆ నెక్స్ట్ దర్వాజా ఎత్తడమేనా ఇప్పుడు
ఉమ్ దర్వాజ ఎత్తి
ఉమ్ హూ
గోడలు గట్టుడు గోడలు గట్టి గోడల మీద స్లాప్ యెస్తరు
ఉమ్ అమ్మోలకి గూడా వచ్చింది అచ్చింది గానీ ఏమ్ స్టార్ట్ చేయలే చేత్తర్ గావచ్చు ఇగ
ఎప్పుడు వచ్చింది
మొన్న సెకండ్ లిస్టులో అక్కా
ఆ కట్టమను
ఆ ఆ కడతరట కడతరట గాని ఆ అన్నీ అదే ప్లేస్ ల గదా మీరంటే ఇప్పుడు పక్కన ప్లేస్ లో ఖాళీ ఉంటే గట్టుకుంటారు గదా ఇప్పుడు అమ్మ వాళ్ళు అది తీసేయాలి
తీసేయాలంటే పక్క గుడిసెలేకన్నా యెయాలి లేకుంటే రెంట్ కన్న ఉండాలే
రెస్ట్ కి ఎక్కడ రూమ్ దొరుకుత లేవట అదే చూత్తాళ్ళు ఉండనీకి ఎక్కడ ప్లేసు లేదు అని చెప్పి
పక్కకు ప్లేస్ ఉంటే గుడిసెలెక్క యేసుకోవచ్చురా కాకపోతే ఉండాలి ప్లేస్ ఇల్లుకు సరిపోయింది గాక ఇంకా ఉన్నదా
ఇల్లుకు సరిపోయింది గాక అంటే యెనక సైడ్ ఖాళీ ప్లేస్ ఉన్నది అక్కడ భోజనాలు పెట్టిన దగ్గర ఉ ఉన్నది గానీ ఏ మనా అది డిసుకా అదంతే వచ్చింది అందులోనే వోపిద్దాం అని జెప్పేసి అనుకున్నారు అనుకుంటార అన్నటూ ఇగ మళ్ళీ ఇల్లు యేసుకోవడం అనంటే కుదరదు అనన అనుకుంటారు మళ్ళీ బయట ఎక్కడనన్నా జూద్దామా అని అంటే ఎక్కడ లేదు
ఏ దొరుకుతాయి రూమ్లు
ఊర్ల రూముల్ లేవాక్క ఇగ నార్మల్గా జ సిటీ అయితేమో రూమ్స్ ఇట్లా కొంచెం కట్టి వదిలిపెట్టి ఉంటారు అందరుూ ఉండడానికి కట్టుకుంటార కట్టుకున్న దానిట్లో అందరు ఉంటారు
అయితే ఏం చెయాలంటే ఎక్కడన్నా మీ దగ్గర వొళ్ల దగ్గర ప్లేస్ ఉంది అనుకో చిన్న బురుషుల వేసుకోవచ్చు
ఆ ఇ అదే ఇక మా పక్కన ఇంకో బిల్డింగ్ ఉన్నది మా మామయ్య వార్లేది అది కా అ ఎన్నో ఉండే ఎన్ని రోజులు ఎవ్వరు లేకుండే గాని పక్కన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ వచ్చినళ్ళు కట్టుకుంటే వాళ్ళు వాళ్ళుచ్చి ఇల్లుు ఉన్నారు ఇంక వాళ్ళది అయిపోయే సరికి క వీళ్ళు వాళ్ళ అయిపోతే వాళ్ళు మంచి గోడలు ఇట్ల అన్ని లేసినయి గాని ఈ స్లాపేసిమ ఉంటే వీళ్ళ అలా పోతే మళ్ళీ వీళ్ళ అలా పోదాం అనుకుంటారుి కాగానీ వాళ్ళద అయితేలేదు పని
వాళ్ళది ఇప్పుడేడ అయితే దసరా వెళ్లేది
ఉ ఇక ముందు మామయ్య వల్ల రేకులు వేసే ఉన్నాయి ఏదానా చుట్టూ ఇట్లా తడకలయినా మామూలు ఇట్లు కట్టుకొని ఎంత మాముూలుగా నైనే మంచిని కట్టుకోవాలి ఎందుకంటే వచ్చే వర్షాకాలం ఇకా ఏ అదే అవన్నీ సామాన్లు పెట్టుకోడానికి ఇబ్బంది
ఏం కాదు రేకులు ఉంటే కాలి ప్లేస్ అయినా చుట్టూ తడకలు అ ఏదో పెట్టుకొని అయినా ఇరవై వేలు ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు ఆ రెంట్లు పెడితే మాత్రం కావ ఆ రెంట్లు అయితే మాకు
రేకులు వసే ఉన్నాయి కాబట్టి చుట్టిగా మనం తడకలు కట్టుకోవాలి ఎంత ఇగా ఇక అదే చుట్టాలు ఇక
అంత మరి చూతాంట మళ్ళా వర్షాకాలం అతుది
వర్షాకాలం వస్తుంది కొంచెం నువ్వు పొగ పొక్కగల కింది పూనా అది లేపుకున్న తర్వాత మంచిగాని మిమ్మల్ చేసుకోవచ్చు
ఆ ఇ చూస్తా అంటే మళ్ళీ వర్షకాలం మది డబ్బులలకు కూడా కొంచెం టైట్ ఉన్నదిదా అని చెప్పి ఆలోచించి ఎట్లున్నాకూడా ఈగ కట్టుకోవాలి కదా తప్పదు అని చెప్పి ఆ
ఉ
ఇ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు ఇప్పు శ్రీరామ వెళ్ళిన తర్వాత ఇప్పు అ అనరు మొన్న ఆచిరు ఆట అక్కడికి శివాలయం దగ్గరికి అయినయి ఊతాడటేదా మనుషులో ప్పుడుణ పడుకోవాల అ ఆ ఆ మొన్న పండగ తెళ్లారా వచిల్లాట వచ్చే ఇలాట ఏంటి బుధవారం రోజు ముంచిగానే ఉన్నది అని చెప్పారట ఇవాళ కానీ అదేంటిది ఇవ్వడానికి మనుషులు కావాలి కదా ఏ వాళ్ళు దొరుకతలేరు అని చెప్పి అనుకుంటారు వాళ్ళ అందరూ రోడ్డు పని పోతారు ఈ శ్రీరామనవామి వెళ్ళాకి ఇప్పు ఏమని అన్నారు అని అంటే
ఫస్ట్ రేకుల సెట్ చేసుకోమనరా
ఇల్లా అక్క
అక్కడ సెట్ చేసుకోమన్నాక సామాను అలా షిఫ్ట్ చేసుకోవాలి ఇల్లెట్లు ఇప్తారు షిప్ చేయకుండా
ఆ అదే ఇక ఈ లోపు షిఫ్ట్ చేసుకోవాలి ఈగ అదే దానికి చుట్టు కట్టి ఆ సామానంత లో పెట్టాల
సరే ఉండనా మల్లి చేస్తా
ఆ అయిపోయిందక్క సరే అక్క కట్ చేస్తాను